హలో
హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాండి తిన్నారా
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నాండి మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం ఇంకా కాలే కదా ఏం తిన్నారు మార్నింగ్
దోశ తిన్నానండి మీరేం తిన్నారు
నేను చిత్రాన తిన్నా అండి అంటే దోశ మీరే ప్రిపేర్ చేస్తారా లేదంటే బయట తిన్నారా
లేదండి నేను ప్రిపేర్ చెయ్యలేదు
ఊ బయట తిన్నారా
లేదండి పీజీలో తిన్నాను
దోశ చేసే కొతదే మీకు
లేదు రాదండి మీకొచ్చా
ఆ నాకొచ్చండి
చెప్తారా అండి నేను నేర్చుకుంటాను
అంటే దోశని ప్రిపేర్ చేయడమా లేకుంటే నేను చిత్రానం తిన్న కదా అదా
లేదు దోశ చెప్పండి అండి తర్వాత చిత్రా గురించి చెప్
చిత్రాన్న మిక్ చేసేకి రాద
వచ్చు అండి కానీ నాకు సరిపోయి అంత చేసుకోగలను వేరే వాళ్ళకి చేయ లంటే నాకు రాదండి
సరే మళ్ళీ మేము చెప్పండి సరేనా నాకి త్రాన్నం సరిగా రాదు చేసేకి ఊ నేర్చుకుంటా మీ స మీరు చెప్తే నేర్చుకుంటా ఫస్ట్ మీరు చెప్తారా నేను చెప్పాలా
మీరు చెప్పండి అండి
ఆ సరే ఇప్పుడు ఆ వినపడ వినపడ వినిపిస్తాంద
ఆ వినిపిస్తుందండి
ఆ మనము దోశ చేసుకోవాలంటే ఒక రోజు ముందే ఇప్పుడు రేపు మార్ని రన్నింగ్ చేసుకోవాలనుకోండి
ఆ అండి
ఈ రోజు మార్నింగ్ ఏ మనము ఆ బియ్యము ఆ ఇంకోటి ఆ వద్దులని ఉంటాయి
ఆ చెప్పండి అండి
ఆ ఒద్దులు కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టుకోవాల ఇప్పుడు రేపు మార్నింగ్ చేసుకోవాల అనుకున్నాం అనుకో ఈ రోజు మార్నింగ్ సిక్స్ సెవెన్ కి దాన్ని నానబెట్టాలన్నమాట
ఓ మెంతులు ఖచ్చితంగా వేయాల అండి
అంటే మెంతులు ఏత్తే ఏ ఏమైతుందంటే మీకు దోశ కలర్ వస్తుంది. అది రెడ్ కలర్ వస్తుంది. తెలుసా మీకు ఇప్పుడు దోశ తెల్లగా లేకుండా కొంచెం. కలర్ వస్తాది చూడు.
అ అండి
కలర్ బాగా రావడానికి కొన్ని మెంతు లేదు అంటే చాలా లేదు జస్ట్ కొన్ని కొన్ని ఇన్ని మెంతులు పదైదు ఇరవై వందల లా
కానీ మా ఇంట్లో మా అమ్మ అయితే మెంతులు వెయ్యేదేమో అని.
ఇంతలో వేయికోకుండా కానీ అంటే అందరూ వేయరు కదా. కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు. ఆ బానే వస్తాది. అంతే మీకు బాగా రాళ్ళంటే మెంతులు వెయ్యాల బానే రాళ్లంటే ముద్దులు చాలు బాగా మంచి రెడ్ కలర్ వచ్చి దోశ. బాగుండాలంటే కొన్ని మెంతులు ఎత్తే వస్తాది. ఆ తర్వాత మనము మార్నింగ్ నానబెట్టుకుంటాం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నానపెట్టిన తర్వాత గ్రైండ్ర్ అంటే మా మేము మిక్సీకి వేసుకుంటాం అండి. మా రూమ్ లో మిక్సీ మిక్సీ ఉందా?
ఆ అండి.
మిక్సీకి వేసుకుంటాము. లేదంటే బయట గ్రైండర్ మిషన్స్ ఉంటా ఎక్కడైనా పోయి ఇచ్చేసి వస్తే వాళ్ళు గ్రైండ్ చేసి. పెడతారు. అంత ఇంత అమౌంట్ ఇంత లేదంటే మనకు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. ఊరిని ఇట్లా చిన్న చిన్నదే అనుకుంటే కు మనము మిక్సీకిసుకున్నాం అనుకోండి. అది మిక్సీ గుణ ఆ బాగా ఇలా ఇట్లా పట్టుకని ఇట్లా ఇట్లా అంటే సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాల బాగా పిండి కరగగరగా లేకుండా సాఫ్ట్గా ఉండాల అన్నమాట.
మినిమం ఎంత టైం తీసుకుంటాదండి.
మిక్సీ పట్టేకా
అవునండి.
ఉన్న రైస్ క్వాంటిటీని బట్టి, ఇప్పుడు ఒకసేర్ రైస్ తీసుకుంటే. అంటే ఇంత సైజ్ ఎంత టైమ్ పడుతుందా. అంటేప్పుడు మిక్సీ గిన్నె ఉంటాది కదా మీడియం సైజ్ గిన్నె
అవునండి
వేసిన తర్వాత ఒకొక్క గిన్నె మినిమం టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆడించాల బాగా టూ మినిట్స్అడిలే మినిమమ్. ఒకసారి కొంతసేపు ఆడించి, మళ్ళీ తీసికుని నీళ్ళు పోసి మళ్ళీ ఆడిచ్చి ఆ థిక్నెస్ చూసుకోవాలి మనం చా గట్టిగా లేకుండా చానా నీళ్ళు నీళ్ళు లేకుండా కరెక్ట్ సరిపోయేట్లా.
మీరు ఎంత రైస్ నానబెడతారండి.
మేము ముగ్గురు ఉన్నాం కదా ఆ మామూలు చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటాండ్లే టీ తాగే గ్లాస్
అవునండి
ఆ గ్లాస్ తో ఒక మూడు బియ్యము. ఆ వన్ అండ్ హాఫ్ ఉద్దులు కొన్ని మెంతులు వేస్తా.
ఉద్దిబేల్ల అన్ని వేయ్యాల అండి
అంటే ఉద్దిబాల్లు మనము త్రీ గ్లాసెస్ రైస్ వేస్తే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు ఉద్దులేయాల అన్నమాట దాంట్లో సగం లేదు ఉమ్మ్ అనుకుంటే గినా మూడు గ్లాసులకి ఒక గ్లాసు అయినా ఎసుకోవచ్చు
ఓ బట్ దే హావేన్ మెన్షన్ దిస్ లాబ్ నో నో డే బిఫోర్ ఎస్టర్డే అల్సొ సపోర్ట్ థాట్ బట్ విడిన్ట్ గెట్ ఎనీ మెయిల్ విచ్ పీసీ ఇస్ నాట్ వర్కింగ్ వాట్ అబౌట్ ది లాంగ్వేజ్ ఇట్స్ నాట్ లైక్ ఏ పాస్వర్డ్ లైక్ సివి
వాట్ హప్పెండ్
స్టూడెంట్